కస్టమర్ ప్రాబ్లం
ఇప్పుడు.
ఆ ఓకే పర్లేదు ఇప్పుడు
అది ఫైవ్ డబల్ సిక్స్
డబల్ ఫైవ్ సిక్స్ ఆ డబల్ ఫైవ్ సిక్స్ అనిసి పడుతుందండి అంతే అది రావట్లే
ఆ వస్తుంది ఓకే రెండూ ఓకే
ఆ అదే ఇంకొకటి రావట్లేదు.
వస్తుందండీ
లేదండి నాకు ఆ నాకే నాకేం అంటే
నాకు రెస్పాండ్ ఉంది మాకు టూ రెస్పాండ్ ఉంది.
ఆ థర్డ్ వన్ లేదను అనుకుంటాను నాకు తెలిసి.
ఆ థర్డ్ వన్ ఆల్రెడీ చెప్పాను కదా.
ఓకే, ఓన్లీ
ఓన్లీ టూ మెంబర్సే అని థర్డ్ థర్డ్ పర్సన్ తీసుకున్నారని
ఔను. ఏం కర్రీ కుక్ చేసారు.
మాది బెండకాయ, టమాటో. మీది
టమాటో
ఆ అవునా
ఆ
అలా అవును అవును ఇప్పుడు బాగా దొరుకుతది బాగుంటుంది
మ్మ్ హ్
బాగుంటుంది మన చిక్కుడు మన చిక్కుడుగాయ ఇప్పుడు బాగా దొరుకుతుంది
మ్మ్
టేస్ట్ కూడా బాగుంటుంది
ఆ బాగుంటది
నేను చాలా వరకు గింజలే అంటే ఆ గింజలు ఉంటాయి కదా భలే టేస్ట్ ఉంటాయి అవి
ఆ అనక్ రెండు కాంబినేషన్ ఇష్టం ఇవి తింటా ఇవి తింటా
ఆ చాలా వరకు బాగా నచ్చుతాయి గింజల టేస్ట్ బాగుంటుంది
అవునండి
భలే అనిపిస్తది
హ
ఒక్కొక్కసారి ప్చ్ అంటే కొన్ని ముదిరిపోతాయి కదా
ముదిరిపోయినప్పుడు ఆ గింజలు ఇంకా బాగా టేస్ట్ ఒత్తి గింజలు కర్రీ వండుతారు ఐడియా వుందా
ఆ అదే వేసి ఓన్లీ ఒక టమాటోస్ ఒక మూడు నాలుగు టమాటోస్ వేసి మంచిగా జ్యూసీ జ్యూసీగా గ్రేవీ గ్రేవీగా సూపర్ ఉంటది
ఆ
టేస్ట్ చాలా బాగుంటది అట్లా చాలా వరకు మొన్న మా అత్తమ్మ తీసుకొచ్చింది అయితే స్కిన్ ఎట్లా అంటే మొత్తం మందం ఉండిపోయింది ఆ స్కిన్ చూసి నాకు తినాలి అని అనిపించలేదు స్కిన్ మొత్తం పడేసి ఓన్లీ గింజలే కర్రీ చేసాను
అవునా
మ్మ్ హ్ చాలా బాగుంటది గింజలు చాలా టేస్ట్ ఉంటది
అంటే నేను గింజలు కదా రెండు కాంబినేషన్ లో ఎక్కువ తింటాను అంటే నాకు అది ఏమంటారు పియు చిక్కుడుగాయ పైన ఉంటది కదా గింజ కాకుండా
స్కిన్
ఆ అదే అది నాకు బాగా ఇష్టం ఇది చాలా తక్కువ అన్నమాట
అవునా ఆ ఓకే అ ప్లేట్ లో పెట్టుకచ్చుకో
ఇంకా ఈవినింగ్ పని కుకింగ్ అంతా అయిపోయిందా మిది
కాలే ఆ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది మాది ఆ మా హస్బెండ్ ఆల్రెడీ ఇప్పుడే జిమ్కి వెళ్లేసి వచ్చి తింటున్నాడు అంటే మేము డైట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము ఇంకా నైట్ స్వీట్ కార్న్ స్వీట్ పొటాటో ఇంగొక ఎగ్స్ ఎగ్స్ ఫ్రూట్ స్ అంతే ఇంగా
అంటే లావు అవ్వాలనా బక్కగా అవ్వాళన
నేను బక్కగ అవ్వాలని నేనైతే మా హస్బెండ్ బొర్ర పోవాలని మా హస్బెండ్ బొర్ర వచ్చేస్తుందట
అంటే ఆపోజిట్ అని చెప్పలేను నేను
ఆ
ఓ ఈ మధ్యలో బాగా తిని తిని కొంచెం లావు అయినా
ఇంకా ఫీడింగ్ ఇచ్చేట ప్పుడు మనము అసలు ఏం తింటున్నామో తెలీదు అట్ల తినేస్తాం
హ్మ్ ఆకలి అయితనే ఉంటది అది ఎందోలే
ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ తినేది డైలీ
ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అండి ఎందుకంటే వాడికి పాలు సరిపోవట్లేదు
ఉమ్ అదే వాళ్ళు పెద్దగా అయితాంటే ఇగ ఏడుస్తా ఉంట్రు
అహ్
మీకు ఎట్ట తెలుసు అండి హలో
ఉమ్ హుహు చెప్పండి
లంచ్ మ్మ్ ప్చ్ అంటే మీకు లవ్ మ్యారేజ్ మీద బాగా ఇంట్రెస్ట్ అంటే ఎక్కువయిగ నమ్మకం ట్రస్ట్ ఉంటుందా అరేంజ్డ్ మ్యారేజే నా
నాకు రెండింటి మీద ట్రస్ట్ లేదు పర్సన్ని బట్టి
మ్మ్ అంటే ఒక స్టోరీ అంటే మా ఇంట్లో జరిగింది అట్లా అంటే ఆ ఒక మా తెలిసిన వాళ్ళు ఆ వాళ్ళు ప్చ్ ఆ ఆ లవ్ జేసుకొని ఒ క సిక్స్ ఇయర్స్ తర్వాత ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు సిస్ సిస్టర్ అని జెప్పి
అవునా
అయితే తర్వాత తీసు కొచ్చినాంక ఒక టూ త్రీ ఇయర్స్ కి ఇలా అవ్వదని ఇగ ఇంట్రొడ్యూస్ చేశారు ఇంట్లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అవన్నీ అయ్యాక అబ్బాయ్
ఓకే
ఉమ్ తర్వాత ఇం కా చేసేస్ అట్లా చేసాక ఇంకవోళ్ళు మ్యారేజ్ చేసేసుకున్నారు ఇంట్లో ఎట్లో ఒకటి చేసి ఒప్పిచ్చేసి అంటే వాళ్ళు చెప్పింది ఒక రకమైన రిలేషన్ ఇట్లా చేసి అది ఒక వన్ టూ డేసు కాదు అదే ఆ ఇగ అంటే ఇగ వాళ్ళ ఇంట్లో చ ఆఫ్టర్ మ్యారేజ్ టూ మంత్స్ త్రీ మంత్స్ మాత్రమే మింగిల్ అయ్యింది అంతకు ముందు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళతో మింగిల్ అయ్యి ఉంది. వాళ్ళు ఏమన్నా ఏం చేసినా నో నో చప్పుడు చెయ్యలే ఏం అన్లే అట్లానే ప్చ్ వాళ్ళయేం ఫ్యామిలీలో మింగిల్ అయిపోయింది అంటే ఇతను మొత్తం చేసే
అంటే ఫస్ట్ ఫ్యామిలీకి రెగ్లర్ చేస్తుండు తర్వాత ఇదని చెప్పిండు
అదే అదే కదా అది అంటే అట్లా మింగిల్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నారు ఆల్మోస్ట్ అంటే ఒప్పించే ఇంట్లో ఇక ఏడు చో ఏదో ఒకటి చేసి మ్యారేజ్ చేసే రు అయితే చేసుకున్నారు చేసుకున్న తర్వాత అంత చేసుకోడానికి ముందు ఫైవ్ సిక్స్ ఇయర్స్ కలిసి సున్న తను ఆ చేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ కలిసి సుండలేక పోయింది వాళ్ళతోటి
అప్పుడంత ఇప్పుడు చెయ్యాలని అనిపియదు కదా
అదే అందరు అలానే అంటున్నారట ఇంకా చాలా అసలు ఆ రియాలిటీ అనేది బయటకి వచ్చేసింది అని అంటున్నారు
హ్మ్
మళ్లీ మళ్లీ దానికి తోడు ఇంకా ఏంటంటే ఇక ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లో ఎట్లాంటి ఇష్యూస్ వస్త తున్నాయింటే మొత్తం ఇప్పుడు ఆమెకు ఒక బాబు పు ట్టాడు ఆ బాబు ఏంటంటే ఆ మా ఇప్పుడు బా పాప కంటే ఒక త్రీ మంత్స్ ఏమో బిగ్గర్ అంతే పెద్ద దాన్నిక తన కు బ్రెయిన్ లో చిన్న ప్రాబ్లం అయి చానా ఇబ్బందితో ఉన్నాడు ఇప్పుడు మాట్లాడలేడు నిలబడలేడు కూర్చోలేడు ఉంటారు కదా
ఓకే
హ్మ్ ఇగల బ్రెయిన్ న నర్వ్స్ సంబంధించిన చిన్న డిజార్డరు వచ్చింది ఇంకా చాలా ఫైర్ చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు కదా వీళ్ళి ఇద్దరు స్టడి పర్సన్స్ బి ఎమ్ టెక్ జేసారు ఇద్దరు అయితే వాళ్ళ అసలే ఏంటి వీళ్ళు ఆ బాబు ఎందుకు అట్లా అయ్యాడో డాక్టర్ కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ అంత ఎక్స్ప్లెయిన్ చేశారు
ఓకే
చిన్న అంటే బ్రెయిన్ లో తన నర్వ్ సిస్టమ్ అనేది చిన్న అదే అంటే ఇంకా గ్రో అవ్వలేదు చిన్నగా ఏదో సం డ్యామేజ్ లాగా అయిందట నర్వస్ సిస్టమ్ తెలిసి ఎంఆర్ఐ సిటీ అన్ని అయ్యాయి తెలిసింది చిన్న డిజార్డర నర్వస్ నరాలకు సంబంధించింది ఆయనకు ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయితాడు
మరి ఇంకా ఎందుకు తీసుకోవచ్చు కదా వెళ్ళి తీసుకోవచ్చు
తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఇప్పుడు ఓకే కొంచెం కొంచెం నిలబడుతున్నాడు తనకై కూర్చుంటున్నాడు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయితుంది అసలు వీళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కొత్త పుట్టినాక టూ త్రీ ఇయర్స్ ఒక ఫోర్ ఇయర్స్ వరకు డాక్టర్ చెప్ చెప్పిందే ఓకే అని అనుకుని ఒక వన్ ఇయర్ నుంచి అంటే ఇట్లాంట బ్లాక్ మ్యాజిక్
అ
అది చేసారు అని అంటళ్ళు అది కూడా ఎవరు అంటాలంటే ఇప్పుడు అబ్బాయి తరపున పేరెంట్స్ చేసారని అంటున్నది ఈమె
టుక్
అ ఆమె మెంటల్ అసలు ఎమ్ ంత క్రూయలు ఎంత చెత్త అంటే అబ్బరా బావోయ్ అనిపించింది నేను అంటే వన్ చూసాను
నిజమే కదా
అసలు ఆమె రా ఆ సరే అండి
ఏంటి